హలో హలో వినిపిస్తుదండి మీక్ మా వాయిసు
విన్పిస్తుందడి
ఏం చేస్తున్నారండి తిన్నారా ఇలా జరిగింది అలా రోజు
బాలే జరిగిదండి మేము తిన్నాం మ్మ్ మీర్ తిన్నారా
లేదండి ఇంకా తినలేదండి తిన్ తినాలి
అవునా మధ్యానం కూడా తినలేదా అండి
మధ్యానం తిన్నామండి కార్య యాప్ నుండి కాల్ చేసినామండి మీరు ఖాళీగా ఉన్నారా కాసేపు మిస్ సమయం మాకివ్వగలరా అండి
అవునండి కాళీగానే ఉన్నాను
ఓకే అండి మనం ఏదైనా టాపిక్ తీసుక్ కొని దాని గురించి మాట్లాడుదామండి కాసేపు నాతో మాట్లా డుతారా అండి మీరు ఫ్రీయే కదా
ఆ ఫ్రీయే
దేన్ గురి మాట్లాడుకుందామాండి వంటల గురించి మాట్లాడుకుందామా, మన పండగల గురించి మాట్లాడుకుందామా
వంటల గురించి మాట్లాడుకుందామే
వంటలంటే బాగా ఇష్టమండి మీకు
అవునండి చాలా ఇష్టం నాకు వండడం, తినడం
చేస్
చేయడము, తినటము రెండు ఏ
అవునాండి నాకు పెద్దగా వంటల గురించి అంత నాలెడ్జ్ లేదండి మీరు కాస్త చెప్పండి నెక్స్ట్ నేను కూడా మంచి వంటలు తయారు చేస్తాను వంటే చేస్తారా అండి ఇంట్లో మీరే రోజు
ఇంటికి వెళ్ళినప్పుడు నేనే చేస్తానండి రోజు
అవునాండి మనం ఫస్ట్ మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటో నాకు చెప్పండి మా నా ఫేవరెట్ ఫుడ్ ఏందో మీకు లేదండి నేను పెద్దగా చేయను ఇంట్లో వండితే మాత్రమే తింటాను
నా ఫేవరెట్ ఫుడ్ బిర్యానీ అండి మీకు
నాకు కూడా బిర్యానీ చాలా ఇష్టం అండి మా నాన్న చేస్తారండి మీకు వచ్చా అండి బిర్యానీ చేయడం
ఆ వచ్చండి నాకొచ్చు, మా మమ్మీకి కూడా వచ్చండి
అవునా అండి కొంచెం చెప్
మీకేమన్నా తెలుసా అం ఎలా చేస్తారు
అంత పెద్దగా తెల్వదండీ నాకు మీరు చెప్తే నెక్స్ట్ టైం నేను కూడా మా ఇంట్లో ట్రై చేద్దాం అనుకుంటాను మీరు చెప్తే
అవునా ఫస్ట్ షాప్కెళ్ళి చికెన్ తెచ్చ్ కోవాలి
అవునండి
చికెన్ తెచ్చుకొని దాన్ని వాష్ చేయాలి అండి దాన్ని వాష్ చేసి దాంట్లో పసుపు, కారం, ఉప్పు
మీరు ఎక్కువగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారండి తెలుగులో చెప్ ప్పనికె ట్రై చేయండి కదండి.
పసుపు, కారం, ఉప్పు, నేను ఏడ ఇంగ్లీష్ లో మాట్లాడిన అండి!
వాష్ చేసుకోండి అనొద్దండి శుభ్రం చేసుకోవాలి అనాలి అట్లా.
అవునా అండి ఓకే సరే అండి గ్రామర్ మిస్టేక్ అయ్యింది తప్
ఓకే అం ఓకే అండి నో ప్రాబ్లమ్ చెప్పండి అండి
అయితే దాంట్లో పసుపు, కారం, ఉప్పు, మసాలా, ఇంకా హోమ్ మేడ్ మసాలా ఒకటి ఉంటది అది వెయ్యాలండి. ఆఁ అవన్నీ వేసి, పెరుగు వేసి,
మసాలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే టేస్ బాగుంటదా అండి, బయటివీ వాడితే బాగుం టదా
ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే బాగుంటదండి ఇంట్లో చేయడం వల్ల ఆ టేస్ట్ అనేది బాగా వస్తది.
అవునా అండి మీరు చేసేటప్పుడు ఇంట్లోవే వాడతారా అండి?
అవునండి.
అవునా అండి చెప్పండి కంటిన్యూ చేయండి.
అవన్నీ ఇటి అవన్నీ ఏసి కలిపి కొంచసేపు మ్యారినేట్ చేయాలండి. మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టాలి లో పెట్టిన తర్వాత ఒక థ థర్టీ మినిట్స్ పెట్టాల్ తర్వా త ఆఁ బియ్యం నానబెట్టుకోవాలండి వాష్ జేసి కడుక్కొని బియ్యం కడుక్కొని నాన బె నానబెట్టినంక ఆ ఏమంటారు ఒక ముప్పై నిమి సాల తర్వాత బియ్యం అనేసి ఆ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి.
హ్మ్ నెక్స్ట్ టైమ్ ఓకే అండి ఇంకా అండి.
ఒక కడాయి పెట్టుకొని అందులో చికెన్ ఆయిల్ వేసి ఆ చికెన్ వేసి ఆనియన్స్ వేసి చికెన్ వేసి మంచిగా కుక్ చేసుకోవాలండి ఉడు కనియ్యాలి.
అవునా అండి ఇంకా అండి,
ఆ ఉడికిన తర్వాత దాంట్లో ఉన్న కొంచెం గ్రేవీ అనేది తీసి పక్కనెట్టుకోవాలండి. పక్కనెట్టుకున్నాంక ఈ తొంభై శాతం ఉడికిన రైస్ అనేది దాని పైన వేసుకోవాలండి. ఏస్కొని ఆయిల్ ఏస్కొని ఫుడ్ ఫుడ్ కలర్ ఏస్కొని ఆ కొంచెం గ్రేవీ అనేది తీసి పెట్టుకున్నం కదండి అది వేసుకోవాలి వేస్ కొని దమ్ము చేసి ఒక పది నిమిషాలు ఉడకబెట్టుకోవాలండి. చిన్న ఫ్లేమ్ లో అంతే అండి పది నిమిషాలు షాల తర్వాత తీస్తే అయిపోయినట్టే మన బిర్యానీ
చాలా బాగా చెప్ ప్తారండి బిర్యానీ చేసి చెప్పే విధానం
ధన్యవాదాలండి
స్వీట్ లో ఏమేమి ఇష్టం అండి స్వీట్స్ ఎక్కువ తింటారా అంటే మీ ఊర్లో ఫేమస్ స్వీట్ ఇంకేంటండి
మలాయ చాపండి మా ఊర్లో ఫేమస్
ఎ
అది ఎలా చేస్తారో తెలియదు గానీ అదయితే ఇస్టమండి కాజు కచ్చి మలాయి చాప ఇంకా కోవా
మీ ఫేవరెట్ ఏంటండి మరి
మలా ఇ చ మలా కాజికట్లీ కోవా
అన్ని చెప్తున్నారండి మీరు బానే
నేను అన్ని తింటానండి
అవునండి మంచిదా అండి ఆరోగ్యానికి తీపి చాలా మంచిదండి జీవితం కూడా తీపిగానే ఉంటది
అవునండి మీకేమి ఇష్టం అనివరి
కళాకండ్ అంటే ఇష్టం అండి మనం కోబ
ఆ పాలకోవా కళాక అంటే ఇష్టమా అని డాబాలుకా మీటా బాగు అదండి
అవునా అండి నేర్చుకోవాలండి వంటలు స్వీట్లు చేయడం వెజ్ లో నాకు వంకాయ కర్రీ అండి చాలా ఇష్టం అందిడి
అవునా అండి
అవునండి ఇంకేం చేస్తున్నారండి ఎక్కడున్నారు బయట ఉన్నారా అవునండి చాలా మందికి మన భారతదేశం ంలో ఉన్న సగం మనుషులకి పప్పు అంటేనే ఇష్టం కావచ్చండి చాలా మంది ఎక్కువ పప్పునే ఇష్టంగా తింటారండి
పప్పు చాలా బాగుంటది కదంీ
హ్మ్మ్ అవునండి
సౌకర్యంగా తినొచ్చా మంచిగా ఇంక సమ్మర్ లో అయితే ఎండ కాలంలో అయితే ఇం బాగా తినదు
అవునండి పప్పు చాలా మంచిది ఆరోగ్యానికి మీకేం తెలుసండి మనకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే ఫుడ్ ఏం తెలుసు మీకు ఇట్లా పండ్లలో కానీ కూరగాయలలో కానీ మీకేమైనా తెలుసా అండి
ఆ తెలుసండి ఆ ఏ మంటరు తోటకూరా పాలకూరా
అవునండి ఆకుకూరలు మన జుట్టుకి ఇకి కూడా చాలా మంచిది కదండి మంచిగా జు పెరుగుతోను
కాకర కాయా చేదు గా ఉంటది కానీ మంచిదండి తినడం అలవాటు చేసుకోండి మీరు
ప ఓకే అండి చేసుకుంటామండి మీరు చెప్పారుగా
అదే అండి మీరు తినడం అలవాటు చేసుకోండి ఆకుకూరలు అన్నీ తినండి పుట్టలు పుట్టలు గోలీలు వేసుకోవడం మానేసి
అవునండి ఆకుకూరలు తినడం వల్ల ఏ అనారోగ్యం రాదు ఎక్కువ గోళీలు వేసుకునే అవసరం ఉండదండి మనం మంచిగా ఆరోగ్యంగా ఉంటాం మన పాతకాలంలో వాళ్ళు ఎంత మంచిగా తాతవాళ్ళు హ నానమ్మ వాళ్ళు ఇప్పటికి ఇప్పటికి చెప్తారు కదండి హెల్తీ ఫుడ్ తినాలి మనం రాగి జావ రాగి సంఘటి
రాగి సంగటి చికెన్ అదే అండి రాగి జావ రాగి సంగటి చికెన్ మస్తు ఉంటుంది ఉంటదండి తినాలని చానా ఆశగా ఉంటది కాని ఎప్పుడు తినలేదండి
అవునా అండి సరే ట్రై చేయండి మరి మంచిగా ఉంటది నేను ఎప్పుడో మా నానమ్మ చేస్తే నేను తిన్నా అండి చాలా బాగుంటుంది తది టేస్ట్ కూడా బాగుంటది అది మంచి ఆరోగ్యాన్ని ఇస్తుందిని తిన్నామండి మన మా అమ్మ చేసారు మా కోసం ఒకసారి
అవునా ఎప్పుడు తిన్నారండి మీరు
తిన్నామండి ఎప్పుడు అమ్మమ్మ నానమ్మ చేస్తే చాలా రోజులు అయితాంది సారీ చాలా సంవత్సరాలు అవుతుందండి తిన్
సంవత్సరాలు అయితుందా అండి మీకెవరైనా అక్క చెల్లెలున్నారా అండి
మీకు మరి
మాకు ఒక చెల్లె ఉందండి మీరేం చేస్తుంటారండి చదువుతారా వర్క్ చేస్తున్నారా
వర్కు వర్క్లేదడి చదువుతున్నాం మీరండి నే మీర అనుకు అస్ ఇంకా అండి ఎక్కడన్నారు మరి వాతావరణం ఎలా ఉంది ఎండాకాలం వస్తుంది కొంచెం జాగ్రత్తగా ఉండడి అండి
అదే అండి ఎక్క ఎక్కువ ఎండకి తిరగాకండి ఎండ దెబ్బ తాగు త తాకుతందండి మీరు ముందే చూడనికి ఎలా ఉంటారో తెలవదు కానీ
అవునండి కలుద్దాం లేదండి ఎప్పుడు అందరం కలుసుకుందాం మనం ప్రపంచం చాలా చిన్నది ఇంకా అండి రోజువారి పనులు ఏం చేస్తారండి అంటే మీరు డైలీ
ఇల్ ఇల్లు ఉడవటం వంట చేయటం
అవునండి ఇంట్లో చేసే పనులలో నీకు ఏ పని అంటే చాలా ఇష్టం అండి
వంట వండటం వచ్చా
వంట వండడం ఈ ఉడవడం తోమడం ఇలాంటివి నచ్చ చ్చవాండి మీకు
తోమడం ఇట్లా శ్రమఅండి పూలు తోమడం అంటేనే నాకు ఏడుపు వస్తుందండి
ఆ పని చేయాలి కాబట్టి ఇగా అని నేర్చుకోవాలండి మనమే ఇంట్లో చెల్ల అయితే చేయదు అనుకుంటా కదండి మీరే చేస్తారా
అవునండి మా చెల్ల ఏం చెయదు నేనే చేస్తా అని ఇంట్లో
నేర్పించలి అయితే అండి మీరు అక్కగా ఉన్నారు కదా చెల్లకన్నీ నేర్పియాలి మంచిగా కలిసి పని చేసుకోండి బాగుంటది
తను నా మాట ఎక్కడ వింటాది అండి తను నాకంటే పెద్దదాని లేక బిహేవ్ చేస్తాది
అవునా అండి ఏం కాదులేండి చెప్పండి మీరు చిన్న వాళ్ళే ఇంట్లో పెద్దవాళ్ళలాగా చేస్తారు అమ్మ నాన్న కంటూ చి పెద్దవాళ్ళకంటే చిన్న వాళ్ళే ఎక్కువ ఇష్టం ఉంటది కదండి మా దాంట్లో మేం పెద్ద మేం లో మీరు పెద్దగదండి మనకు ఆ బాధ వాల్ తెలుసులేండి
అవునండి మనకి ఏమంటారు మనకి వాళ్ళకి ఇచ్చినంత మనకి ఇయరండి
అవునండి వారిక ఎక్కువ ఆతిథ్యం ఇస్తరు ఇక చిన్న పిల్లలు కదా చిన్న వాళ్ళు కదా అనుకుంటరు
అవునండి
మీ వాయిస్ బాగుందండి చాలా బాగా మాట్లాడుతున్నారు
మీది కూడా చాలా బాగా మాట్లాడుతున్నారండి తెలుగు
అవునండి తెలుగు మొత్తం వచండి మాకు పర్ఫెక్ట్గా
మీ మదర్ టంగ్ తెలియదా అండి
అవునండి తెలియ అండి చిన్నప్పటి నుండి తెలిగే మాట్లాడతామండి మీది మన్ మీదండి
మాది కూడా తెలిగేనండి
అవునా అండీ తెలంగాణ వాళ్ళే కదండి తెలంగాణే మాట్లాడుతున్నారు బాష యాష
ఇ మా బాషా యాషా తెలంగాణ అండ్ యాస
ఓ ఓ క్యాన్